కిక్ కిక్.
హలో హలో నమస్తే అండి
హలో ఆ నమస్తే అండి వినిపిస్తుందా వాయిస్ నమస్తే అండి వాయిస్ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది అండి మీకు వినిపిస్తుందా
ఆ ఓ ఆ వినిపిస్తుంది అండి
ఏం జేష్ ఏస్తున్నారు అండి
ఇగ సాయంత్రం అయింది కదా అండి ఇల్లు ఉడుస్తున్నాం హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది అండి మాకైతే చల్లటి గాలి వస్తుంది అండి
అదే గాలి వస్తుంది ఇగ కొంచం చెత్త బాగా వచ్చిందని చెప్పేసి ఇల్లు ఊడుస్తున్నామండి
అవును చల్ల కొంచం ఇప్పుడే చల్ల పడ్డది. చల్లటి గాలి వస్తే కొంచం ఊపిరి పిల్చుకున్నట్టు అయింది.
హ్మ్
మబ్బు వచ్చిందండి కొంచం
ఆ అవునండి మాకు గూడా అట్లనే ఉంది వాతావరణం.
మబ్బు వచ్చింది గానీ ఇప్పుడు నలుగు చినుకులు పడితే మళ్ళా బాగా ఇబ్బంది
ఇగ బాగా వేడి అయితే భూమిలో ఉన్న వేడి అంతా బయటికి వస్తదండి.
ఆ ఆ అవునండి
హ్మ్ వేడి వేడి పోగల్ వెళ్తాది ఇప్పుడు భూమి వర్షం గిట్ల పడి
ఆ ఏం వంటలు చేసిలు అండి
ఈ రోజు పప్పు చార్ చేేసానండి
అవునా ఈ ఎండాకాలం అయితే పప్పుచారు పుల్ల పుల్లగా అయితేనే తినబుద్ధి అయితది కదా అండి.
హ్మ్ అవునండి కందిపప్పు చారు చేసాను ఈ రోజు మీరేం చేశారండి.
ఈ రోజు కొంచం పుల్లడి పప్పు చేసిన అండి కంది పప్పు ఆ కొంచం పుల్లటి పప్పు చేసిన పల్చగా చేసిన ఈముతుందండి నీళ్ళు తాగి తాగి ఏ కొంచం అయితే అంబలి చేసుకుంటున్నాం పొద్దున జొన్నపిండి అంబలి అంబలి తాగుతూ కటిడ్దాక ఆ అంబ అంబలిలో కొంచెం కొంచం ప్రొద్న పనైనంకా జొన్నపిండి కలిపి పెడతా అండి పెరుగులో కలిపి
ఆహా అవునా
కలిపి పెట్టి పన అయిన తర్వాత కొంచెం నీళ్ళేసరి పెట్టి ఏసట్లో ఉప్పేస్తా మరిగేటప్పుడు ఈ కలిపి పెట్టుకున్నది అందులో పోసి ఓ పది నిమిషాలు మరిగిన తర్వాత
ఉహు అంటే పెరుగులోనే పుల్ల పెడతారా అండి
ఆ కొంచెం పుల్ల పుల్లగా ఉంటదండి కమ్మగా
ఉహు
అంటే ఒక రోజు ముందు పులవెట్టి చెయ్యండి ఒక గంట ముందు నానబెట్టి చేస్తా
అంటే కొంతమంది ఇట్లా నైటే
ఆ కలీలా కలీలాగా పూలపెట్టి ప్రొద్దున పైని నీళ్లు తీసి
ఆ
పిండి అంబలి చేస్తారు ఆ పైన నీళ్ళు తీసిన దాలో మళ్ళా పిండి కలిపి ఉంచుకుంటారు
ఆవునండి
పులుస్తది అట్లా
ఉ
వెనకటయ్యా ఎట్లా ఆకలీ కలితోటి ఎట్లా పిండి కలిపి పెట్టుకుందరు
ఉ
ఓకే
హ
ఇక నేనైతే ఎప్పటిది అప్పుడే చేస్తా అండి అంబలయితే కంపల్సరీ చేసుకుంటాము అండి ఎండాకాలం టిఫిన్లు అయితే చెయము
అంబలిది మార్నింగ్ తాగుతారు పొద్దున
ఉమ్ మార్నింగ్ దవతిగా మధ్యాహ్నము ఇంతేనన్నా తినుడు ఎండలకు ఏం తిండి అండి నీళ్లు తాగి తాగి తే నిమ్మరసము మజ్జిగ తాగుతే
ఉమ్ ఉ నిమ్మకాయలు కూడా మార్కెట్లో బాగా రేట్ ఉన్నాయండి
అమ్మో పది రూపాయలకు రెండు తన్నా ఎంతుందండి గింత అంత ఉన్నాయి
ఫైవ్ రూపీస్కి ఒకటి అందులో మళ్ళ రసం కూడా వెళ్తలేదండి తెస్తే
అవును
ఈ అన్ని చెట్ల కంటే నిమ్మ చెట్టు పెంచుకుంటూ బెటర్ అనిపిస్తాంది
ఉండాలండి కంపల్సరీ ప్లేస్స్ ఉంటదా అండి మీకు జాగా బాగానే
ఆ మాకు ప్లెస్ ఉందండి కానీ నిమ్మ చెట్లేదు మాకు నిమ్మ చెట్టు అదే మున్లు ఉంటాయి అని చెప్పేసి పెట్టలేదు కానీ ఎండాకాలం కాయలు ఎక్కడ దొరుకుతలే నిమ్మకాయలు కావాలంటే
ఏదున్నా లేకపోయినా నిమ్మ చెట్టు ఉండాలండి
అవును ఇంట్లా కంపల్సరి నిమ్మ చెట్టు ఉండాలి
మా ఇంటి దగ్గర వాళ్ళకు ఉన్నాయి ఊ మ ఎందుకు అడుగుతామండి అడగబుద్దు అవుతుందా అండి మనది మనకి ఏం లేదండి అడగం గాని ఉన్న మార్కెట్ లో తెచ్చినాయి యాభై రూపాయలు
ఉ ఉహు అడిగినా కూడా ఇస్తే మంచిగా అనిపిస్తది ఇయ్యకుంటే మంచిగా అనిపియదు మళ్ళ
ఇట్ల అయ్యప్పుడ ఎండాకాలం మీద వాళ్ళకి కష్టం సరిపోతాయి ఏం అడుగుతామండి అడగబుయాదు
అడగ బుద్ధి గాదు. నిమ్మ చెట్టు అయితే వెంచుకోవాలి ఒకటి. కరెంటుంటుందా అండి ఎప్పటికిీ.
లేదండీ ఇగ నైట్ గుడమ్ అబ్బా విపరీతం నైట్ కూడామ్ దీస్తున్నాడు. రాత్రి.
అదే కరెంట్టుంట్లేదు మా గూడా అట్లనే అయితంది.
ఇప్పుడు గంటకేక్కువాయే పోయి.
ఉహు హు.
ఇంకా గంటకేక్కువయితుంది పోయి ఈ గాలి స్టార్ట్ అయింది.
ఉమ్.
ఈ గాలి స్టార్ట్ అయింది రోడ్ మీదేదో మంతిన్ జా. పచ్చి ఏయద్దు.
మాకి పదే ప్రాబ్లమ్ అవుతంది రోడ్డు మీద ఆకులన్నీ ఇంట్లక్కాచ్చేరినై.
హు.
ఇప్పుడదంతా ఉడువాలే ఇగ నడుమంతా బోంగా.
హ్మ్.
అంత క్లీన్ జేయడానికే గంట టైం బడతది.
పోనీ అండి పడ్డా మంచిదే కనీ. ఉండాలండి చెట్లుండాలే.
సన్న వాడ్డటనిపిత్తంది.
ఆ అవును అమ్మ వర్షాకాలం దగ్గరకచ్చిందా అన్న.
అనీ. మరి విపరీతంగా గూడా ఉండద్దు చెట్లు జిబ్బు లాగా ఇంట్ల.
ఆ ఉండ చిన్న చిన్న ఒక నిమ్మ చెట్లు ఉండాలే ఒక జామ చెట్లు ఉండాలే. ఒకటి మునగ చెట్టు చిన్నగ కరివేపాకు చె.
అవునండి.
ఉండాలే.
ఇగ కొన్ని కొన్ని పూజకు సంమంధించిన పువ్వులు.
ఆ పోర్ ఎవరింటికి పూజకు పూలాకుపో.
హ్మ్. ఆ పూలయితే కంపల్సరీ ఉండాలే.
గాలయితే విపరీతం అస్తుందండి.
అదే గాలి బాగ ఓస్తుందండి మాగ్. గూడా వర్షం పడుతుందేమో ఏటన్నా ఉమ్.
బాగాస్.
ఎపుడన్న జూశారాండి రాళ్ల వర్షం జూశార ఎపుడన్నా.
ఆ చూసినండి.
అవునండి.
ఆ ఇలా మొన్నా. ఎప్పుడంటే రీసెంట్గా. ఒక పదిగేను రోల క్రింద. మా పాప ఊరేళ్ళింది మా పాప ఊరేళ్తే మా అక్క వాళ్ళ ఇంటి. కేళ్ళిందండి పాప ఏళింది. తెల్లారే అక్కడా వాళ్ళ ఊర్లో మస్తు వర్షం బడితే రాళ్ళ వర్షం బడ్డది. ఫోన్లో చూపించిండ్రు అయితే
ఉహు
ఉహు
ఆ విపరీత వర్షం అండి
ఉహు
వింటారు అండి తింటారు తిం కదండి
అవునట్ట తింటారంట బాడీలో హీట్ తీస్తద
ఆ అవు
ఉ మేము కూడ తింటాము వర్షం పడ్డప్పుడు
హు
గవి తింటారు అని అంటారు కానీ అంటే పెద్దవాళ్ళు తినాలే మంచిది అంటారు హెల్త్ కి
అవునండి తినలే
ఉ
పెద్ద ఫుడ్ తీసుకున్నారు కాబట్టి ఆరోగ్యంగ ఉన్నారు
ఉ అవునండి
మందులో తినలే కదండి ఏ తినాలన్నా మందులే ఎందుకంటే వాళ్ళు న్యాచురల్ ఫుడ్ తీసుకున్నారు ఏదైన
అవునండి
ఇప్పటి వాళ్ళు తినడం కోసమే బ్రతుకున్నట్లు చేస్తున్నారు
అవునండి సేమ్ చేస్తారు మీరు అన్నట్టునే ఇంట్లో చేసుకొని తినమంటే ఒక్కరి కూడ చేతన్ అయితలేదు తెలుసా
ఫ్యాషన్ అండి టిఫిన్లు చేసుకోవడం ఆ సంభాషలింక ఏం చేసిందండి టిఫిన్లు ఇది చేసారా అది చేసారా చేసుకొని వాళ్ళని పెట్టడము
అవును
పొద్దున్న చేద్దా నేని పొలం పనుల ఆ వెనకటి సద్దనం తిని పోదం పాలలో వడేటోలు
ఆ
ఉ
ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది టిఫిన్లు చేసుకోవడము మధ్యానము భోజనాలు చేయడము రెండు గంటలకు మూడు గంటలకు భోజనం చేస
అంటే మనుషులు లావెక్కిపోవడానికి అసలు మెయిన్ టిఫిన్సే కారణం కావచ్చు నా డౌట్
అవును టిఫిన్లు బంద్ చేసినప్పుడే ఆ జనాలు ఆరోగ్యంగా ఉ టార్ అండి
అవునండి వెనకట్ట ఈ ఇడ్లీ దోశ ఇ వాడ ఇవన్నీ రా అండి
అవునండి
లేని పోనీ అనారోగ్యాలు కొని తెచ్చుకోవడం అని
అవును కరెక్ట్ అండి
హ్ ఇంకా అండి